బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నార
ఉ బాగున్న ఏం చేస్తున్నారు
నేను కూర్చొని ఉన్నా ఇట్లే మా అమ్మ మా అక్క అందరం కూర్చొని మాట్లాడుకుంటానం మీరు
ఊ నేను కాలి ఇంసేప్ మా ఫ్రెండ్ తో మాట్లాడ
మ్మ్
ప్రక నువ్ ఉండు
మ్మ్ ఏమి ఈ రోజు ఏం జరిగింది అని మాట్లాడుకున్నారా
మ్మ్ ఈరోజు ఏం జరిగింది మాకు ఇంకా వర్క్షాప్ జరిగింది దాని గురించి అలా మాట్లాడు ఉ
హ్మ్మ్
మీకు విలేజ్ లో ఉండాలంటే ఇష్టమా టౌన్ లో ఉండాలంటే ఇష్టమా
అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఇ విలేజ్ లో ఉండాలని ఇష్టపడతా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సిటీ లో ఉండాలని ఇష్ చ ఇష్టంగా ఉంటుంది కానీ ఆల్మోస్ట్ ఆల్ అంతా విలేజ్ లోనే ప్రిఫెర్ చేస్త నేను మీరు
అవునా నేను అంతే ఒక్కోక్ క రీజన్స్ బట్టి ఉంటుంది కానీ నాకు విలేజ్ లోనే ఉన్నా కాబట్టి ఇప్పుడు టౌన్ లో ఉండాలనిపిస్తుంది
టౌన్ కెళితే ఇంగా ఇక్కడ టౌన్ లో ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అన్ని డిస్ అడ్వాంటేజెస్ ఉంటాయి
ఆ అవునవును పొల్యూషను బంధువులుండరు హమ్
చెట్లు పెంచుకునే కి ప్లేస్ గుడ ఉండదు ఏందో మొత్తం ఇంట్లోనే ఉండాలా ఇంగ ఎక్కడయిన బయటి వెళ్ళాలంటే హోటల్స్ అవి అంతే ఇంకా
అవును ఇం చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళెవరుండరు
ఆ ఎవరు ఉండరు ఉన్నా కూడా ఎవరో లే ఏందో లే ఏమంటే ఏమేని మాట్లాడతారు మనకెందుకు అని
ఉమ్ అవునవును విలేజ్ లో అట్ల కాదు మంచిగా ఉం టుంది
హమ్ మంచిగా ఉంటారు ఏమైనా వంట చేస్తే ఇస్తారు మనం ఏమైనా వంట చేస్ తే మనం ఏమైనా పొయి ఇస్తాం ఫెస్టివల్స్కి
అవునవును
ఉ మేము కూడా విలేజ్ లోనే ఉండేది మా చుట్టుపక్కల అంతా
అ
పంటపొలాలే
ఓహో
ఉమ్ టొమాటాస్ వేస్తారు జామ చెట్లు ఉంటాయి
ఉహు టొమాటాస్ వేస్తారా ఉహు మీరు వెళ్తారా ఎప్పుడైనా అక్కడికి
ఆ వెళ్తాం వెళ్తాం ఫొటోస్ తీసుకొని వస్తాం వీడియోస్ అంటా అన్ని తీసుకొని వస్తాం ఆవులిని ఆవులికి గడ్డికొసుకొని వెళ్తా ఉంటారు
ఉహు
ఫ్రెష్ ఎయిర్ వస్తా ఉంటుంది ఇంట్లోకి అసలు సమ్మర్ లో కూడా మా ఇల్లు చల్లగా ఉంటుంది తెలుసునా
ఓహో అంటే చెట్ల మధ్యలో ఉంటుంది కాబట్
ఆ చెట్ల మధ్యలో ఉంట్ ఆ
మ్మ్ ఏదో టమాటా చెట్లు వేసారా ఎప్పుడన్నా మీరు
ఆహా మేం మేము అంటే మాకి తోట లేదు కానీ ఇక్కడ ఫార్మర్స్ ఉన్నారు రైతులందరూ రైతు లే చుట్టుపక్క వాళ్ళు ఆ వాళ్ళు వేస్తరు ఒక సెవెన్ ఎయిట్ ఎకరాస్ ఉంటయి వాళ్ళకి
మ్మ్ హ్మ్
వాళ్ళు ముగ్గురు అన్న తములు వాళ్ళు ఒక్కొక్క భాగంలో వేసుకుంటారు
ఓహో
మ్మ్
మీరు మేమా మేము ఏం పంట ప పొలాల ఏము అంటే మాకు నీళ్లు లేవు కొన్ని మాత్ర మాత్రమే వస్తాయి అందుకని ఆవులు ఉన్నాయి మాకు ఒక మూడు ఉన్నాయి ఆ కయగా ఉన్న నీళ్ళతో ఆవులకి గడ్డి పండిస్తాము
ఆ
ఆ అంతే
మ్మ్
ఇంకా మాకు మా ఇంట్లో పాలుకొల్చే మిషిన్ ఉంది అంటే ఫ్యాట్ ఎస్న్ఫ్ ఫ్ చూసి అంటే ఇప్పుడు మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ మాకు పాలు పోస్తారు అన్నమాట మేము ఒక బిఎంసి అంటే
అంటే డెయిరీ లాగాన ఎట్లా
ఒక సెంటర్ లాగా అనమాట డైరీకి మేము పంపిస్తం పాలు అంటే ఇట్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సెంటర్ ఉంటుంది ఆ పాల కేంద్రం అంటన్ల అట్లా ఒక్కొక్కఊరిలో ఒక్కొక్కటి ఉంటుంది మా ఊరు లో రెండు ఉన్నాయి ఒకటి మా ఇంకొకటి ఇంకో వేరే వాళ్ళకి ఉంది
ఆ
హ్మ్ ఇక్కడ నుంచి డైరీక్కి పంపిస్తంది డై పక్కా ఊర్లో ఉంది ఒక పెత్తూర్లో
ఓహో. మేము కూడా మానీ. వటిలో ఉన్నప్పుడు అట్లా ఒక చ్చ అంటే అందరూ ఊర్లో వాళ్ళందరూ ఒక ఒక చోట పొయి వస్తారనమాట.
ఆ.
అక్కడ వెళ్ళి. చిన్నప్పుడు ఆ కిటిల్ తీసుకొని. క్యారీ తీసుకొని వెళ్తా ఇంటికి. ఎపిచ్చుకొనికి ఇ వన్నీ లీటర్ ఇన్. దాని. వాళ్ళు బుక్ లో రాసుకుంటా అంటారు.
ఆ మల్ల నేలకి ఎంత కుడి. ఇస్తారు ఇప్పుడు అట్లా ఏం లేదు ఇప్పుడు ఇట్లా అంటే. మిషన్లు వచ్చేసినా అన్నింటికి పాలు కొల్చే వాటికి అంటే ఎవర. అకౌంట్ లో వాళ్ళుకు పడు. పోతాయన్నమాట వాళ్ళు. అంటే ముందు ఏం జెస్త అన్నరండి. అంటే పాలడబ్బులంతా ఇప్పుడు మేము మున్నామనుకో. మాకే వొస్తుంది అందరిది. మేమే పంచు. ఇతం అందరికి ఇప్పుడు ఇట్లఅంటే వాళ్ళ అకౌంట్ ట్లు లింక్. కై ఉంటాయ్.
ఆహా.
వాళ్ళు మిషన్ లో పోస్తారు వాళ్ళవి అ ప్రింట్ తీసిస్తాం ఇంత పన్న ఇది ఇంత ఫ్యాట్ వచ్చింది ఇంత ఎస్ ఎఫ్ అనేసి. అట్లీ మన లాస్ట్. పాలకోవా చేసినాక డేటా పెడతాం అంటే ఏమేమి అంటే అందరు. పాలిన్ని ఫ్యాట్ ఎంత రేట్ ఎంత అనేసి. డేటా వెడితే వైఫై ఆన్. అంటే ఆంటీనా ఉంటుంది కదా ఆంటీనా కూడా ఉ. ఉంటుంది ఆంటిన ద్వారా. ఇక్కడ పెద్దది చెప్పిన కదా డైరీ ఉంటుందని. వాళ్ళకి వెళ్ళిపోతాయ్. అడేట అంత. సో దాన్ని బట్టి వాళ్ళు. వాళ్ళ అకౌంట్ నెంబర్స్ ఉంటాయి కదా దానికి వేస్తారు. పదిఐదు రోజులకి అట్లా
టరు వస్తాయి పాలు
మా ఆవుల్క అంటే మీ నీ చాలా రోజలు అయిపోయినాయి. మా ఆవులు ఇప్పుడైతే ఒక నాలుగు లీ ర్లు పోస్తాన్నాము ఫస్ట్ ఫస్ట్ లో అయితే రెండు ఆవులు ఉన్నాయి. ఒకటి ఆరు ఇంకోటి ఆరు అట్లా పన్నెండు దాకా పోసాం ఫస్ట్ ఫస్ట్ లో అయితే
ఇప్పుడు ఎందుకు తగ్గిపోయినియి
అన్ని రోజులు అయితుంది కదా అట్లా తగ్గిపోతా వస్తాయి మళ్ళా ఇంత ఇంకా కొన్ని రోజులకి హ్మ్ ఇంకా కొన్ని రోజులు మళ్ళా అయితే మల్ల ఎక్కువగా ఇస్తాయి
హ్మ్ నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బఫెల్లోనో ఏందో అంటారు బఫెల్లోన ఏందో దాని పాలు పిండినాం మేము ఒకసారి
ఆహా
హ్మ్ చానా బఫెల్లోనే ఇవాళో రేపో అంటారు.
బఫల్లో ఆవు ఆవులు కాకపోతే అవేలే బఫేల్లోనే హ్మ్ నేను అప్పుడప్పుడు పిండుతా మా ఆవుకి హ్మ్
హ్మ్ అది మనం చూసినంత ఈజీ ఏం కాదు పిండేది నేను అసలు
అవునవును చూసారు అప్పుడు ఏముంది లే ఏముంది లే ఆ ఆ ఈజీనే అనిపిస్తుంది కానీ ఆవు కన్నా బస్ పళ్ళె లోకి పిండడానికి చాలా కష్టంగా ఉంటుంది ఆవు వేస్ దీన్ని కొంచెం
నేను చిన్నప్పుడు అనుకుంటా అంటే ఏంది దీనికి వీళ్ళు ఇంత కష్టపడతారా ఏందో పెద్ద చెప్ కుంటారు పిండెలా పాలు అని మళ్ళా ఎక్స్పీరియన్స్ చేసి స్టైల్ కి మళ్ళీ అనిపించింది చేయిండని
చేతులు నొస్తాయి లీటర్ ఆ పాలు ఎక్కువ ఇచ్చే కొద్దీ చేతులు పిండలే కాబట్టి చేతులు నోస్తాయి
ఆ కానీ ఈ కానీ ఈ జనరేషన్ లో ఎవరు పిండు అంటే చాలా మంది విలేజెస్ లో పిండుకుంటున్నారు ఈ సిటీస్ లో ఏం చేస్తున్నారు అంటే మిషిన్ వచ్చేసింది కదా
ఆ మిషన్ వాళ్ళే ఒక ఫిఫ్టీ ఆవులు యాభై ఆవులు అట్లా మేపుకునేది మిషిన్లు పెట్టేది గ్రాస్ కి అంటే గడ్డి వేయడానికి అన్ని మిషన్లు వాడతారు ఇప్పుడు అట్లా జరుగుతాంది సి టిలలో
ఉ కానీ మనకంతా విలేజెస్ లో ఉంటే చాలా బెనిఫిట్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఫ్రెష్ పాలు వస్తాయి ఫ్రెష్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అంట ఫ్రూట్స్ అంట
హు
బంధాలు పెరుగుతాయి మంచి
అవును విలేజ్ లో అయితే బంధాలు చనా బాగుంటాయి ఇంకా టౌన్ లో అంటే అది ఉండదు లు మనం మనమే ఉండాల
హు అదే విలేజ్ లో అయితే అందరూ తెలియకపోయినా బాబాయ్ మామ అ
ఆ ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తాం హు అవునను
ఈ సిటీస్ లో అంతా మార్ట్స్ వచ్చేస్తాయి ఎప్పుడెప్పుడు ఓ ఉంటాయి సిటీస్ లో వాళ్ళు కూడా వాళ్ళు కూడా తెచ్చుకొని పెట్టుకుంటారు ఫ్రిడ్జ్ లో వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు ప్పుడో వాడతారు అది తెచ్చుకునిండేటిది కూడా
చం టేస్ట్ ఉండవవిే
హు మ్
మీరు ప్యాకెట్ పాలేనా తీసుకునేది లేకపోతే
ఆహా లేదు లేదు లేదు మాకి ఇక్కడే ఇప్పుడు మీరు చెప్పినారు కదా సెంటర్ లాగాని
ఆ
అట్లా ఇక్కడ దగ్గర్లో ఒకరు ఏస్తారనమాట మాకి ఇక్కడ కొంచం మా కాలేజ్ దటితే ఒక టౌన్ లాగ ఉంది అక్కడ
అ
అక్కడ ఒక అంకులు తెచ్చి అంటే వాళ్ళకి వేస్తా ఉంటాడు పాలు అక్కడ అక్కడ పోయి రోజు ూ తెచ్చుకుంటాం
హు
మేము చిన్నప్పటి నుంచి ఎంత దూరం అయినా కాని మేము ప్యాకెట్ పాలు వాడము ఫ్రెష్ ఫ్రెష్ మిల్క్ కే
ఓహో గ్రేటెస్ట్లో టౌన్లో ఉంట
ఆ ఎ టౌన్ ఏం కాదు మాది విలేజే ఫార్టీను ఎంతో
ఆ పాటిలే
మ్మ్ మ్మ్ మ్మ్ ఇంగా ఆ చిక్కగా కావాలంటే పాలు ఫిఫ్టీ
ఊ అంటే అప్పుడు బఫేలో కోస్తారు అప్పుడు
ఆ ఫార్టీ దే బానే ఫార్టీ ది బానే ఉంటుంది చిక్కగానే ఉంటుంది
మ్మ్
ఇంకేమి
మ్మ్ ఏం చేస్తున్నారు
ఏమి చేయలేదు ఇంకా పో
తగద మీకిది హాలిడేనా వర్క్ ఏమైనా ఉందా
హాాలిడే నే రేపు ఏంలేదు మార్ర్నింగ్ నుంచ్ చాలసిపోయిడం పోయి తనుకుందాంమని అనుకుంటాన్న మీరు ఇప్పుడే పనుకోరా
మ్మ్ నేను ఇంకా తిని పనుకోవాలి నేను కూడా సరే అయితే వెళ్ళి పడుకోండి అలిసిపోయింటారు
బాయ్
మ్మ్ బాయ్